హలో
ఆ మనం ఇప్పుడు రాజుల పరిపాలన వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం
సరే
రాజ్యుల పరిపాలనా వ్యవస్థ గురించి చర్చించుకున్నట్లయితే ఆ కాలంలో వారి ఎంపిక కావచ్చు ఇవన్నీ అంశపారపర్యంగా ఉండేవి
అవును
మనం తీసుకున్నట్టయితే ఒక వంశానికి చె అంటే వారి వంశం గతంలో నుంచి పరిపాలన సాగిస్తూ ఉంటే వారి తరతరాల వారసులకు ఆ ఆ బాధ్యత అనేది అలాగే అందించుకుంటూ వచ్చే వాళ్ళు మనం ఏదైనా ఒక ఒక రాజు ఏదైనా ఒక రాజ్ యుద్ధం
కానీ వాళ్ళు ఒకరు ఒక కనీస ం అంటే ఒక పదహైదు మంది కొడుకులుని కనేటోళ్ళు
అవునవును అదే ఇప్పుడు ఒక రాజ్యానికి వాళ్ళు దండెత్తి వెళ్తే అక్కడు అక్కడ ఇక్కడ రాజు ఒక యుద్ధంలో గెలిచినట్లయితే అప్పుడు అక్కడున్న మొత్తం వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకునేవాడు ఇలా చేయడం వల్ల తన రాజ్యాన్ని అభివృద్ధి చెందుకోవడానికి విస్తరించుకోవడానికి అవకాశం ఉండేది ఇలా ఏ రాజు కూడా తన యొక్క ఉన్న వ్యవస్థలను అభివృద్ధి చేసుకు కుంటూ తన రాజ్యాన్ని వ వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోయాడు అలా మనం చూసుకుంటే ఎంతో గొప్ప గొప్ప ప్ప రాజులు కూడా మనకి భారతదేశ రాజరిక వ్యవస్థలో ఎంతో భాగమయ్యారు
అంతే కాకుండా ఇప్పుడు ఎక్కడైనా వేరే దేశాని పైన దండెత్తి దండెత్తి యుద్ధం గెలిచాడను కొ అక్కడున్న ఓ యువరాణి ని వివాహం చేసుకునే అవకాశం దక్కుతుంది ఆ మహారాజు గారికి.
అవునవును, ఇది కూడా ఒక వివాహ వ్యవస్థ అనేది ఒక రాజరికంలో చూసుకుంటే, ఒక రాజు ఎంతమంది భార్యలైనా చే చేసుకునే అవకాశం ఉంటది. ఆ ఇప్పుడు అక రాజు ఎ వాళ్ళ ఆ కాలంలో ఈ వివాహానికి ఒక ఒక మంచి ఇంకొక కార్యం పెట్టేవారు. ఇవటన్నీ ఏదో అంటారు.
అవును ఇంకా ఈ మంత్రులు గారు వారు అంటే ఇది మార్గాన్ని చూపించేవారు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి. ఎట్లా చెయాలి ఎక్కడ నుంచి స్టార్ట్ చే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అనే
అవునవును, ఒక ఒక రాజరిక వ్యవస్థ పర్ అంటే పక్కగా జరగాలంటే అప్పుడు మనకి రాజులు వారి తర్వాత ఉండే సైన్యాధిపతులు, మంత్రులు మరి చిన్న చిన్న అ సహ సలహాదారులు ఇలా వీళ్ళందరి ఒక వ్యవస్థ ఒక రాజ్యంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం మనం ఎ అంత చూసుకున్నా కూడా, ఒక రాజు మంచి పరిపాలన చేస్తున్నాడంటే వారి మొత్తం సభ కావచ్చు వారి వ్యవ వారి యొక్క స్థానాలు ప్రవర్తన ప్రతి ఒక్క ఒకరి ప్రతి ఒక్క అంశంలో తాను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న అంశం ఎంతో ఆ ప్రాముఖ్యత వహిస్తుంది.
అవును
మ్ మనం ఈ గొప్ప గొప్ప రాజ్యాలు అంటే, పెద్ద పెద్ద రాజ్యాలను తీసుకున్నట్టయితే వారి యొక్క వ్యవహారం. పరిపాలన విధి విధి కావచ్చు. వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క రూపకల్పన, చారిత్రక కట్టడాలు ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. వారి యొక్క రాజ్య పరిపాలనలో.
అవును చనా దట్టంగా, గట్టిగా బల లంగా దృఢంగా కట్టేటోళ్ళు.
మ్ మనం తీసుకున్నట్టయితే, శ్రీకృష్ణ దేవరాాల కాలం నాటి ఈ కట్టడాలు ఇప్పటికీ మనం ఎటువంటి చెక్కు చెదరకుండా అంత గొప్పగా ఉన్నాయి. మనం ఇంకా గొప్ప గొప్ప రాజులు తీసుకుంటే లెత అంటే తాజ్మహల్ లాంటి ఎన్ చారిత్రాత్మక కట్టడాలు, ఇంకా రాజుల యొక్క వారి పరి పరిపాలనా విధానాన్ని తెలిపే అద్భుతమైన శిల్ప రూపకల్పన ఇలా ఎన్నో అద్భూతాలు ఇంకా దాగి ఉన్నాయి.
అంతేకాకుండా వాళ్ళు ధరించే ఆభరణములు, దుస్తులు అవి ఎంతో మ మంచిగా అలంకరించేటోళ్ళు.
అవునవును ఆ ఆ అప్పటిలో ఉన్న బంగారం కావచ్చు వీటి వల్ల వారికి మనం అనుకుంటా మొత్తం కానీ ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త విధానాలకు తావు ఉండదని కానీ ఆ కాలంలోనే వాళ్ళకున్న జ్ఞానంతో, ఎంతో గొప్ప వి విధమైన ఆ మన కవ ఆభరణాలు కావచ్చు నూతనమైన వ ఆభరణాలు వాటి మీద ఉండే అల్లికలు ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప అంశాలను ఆదరణలు తెచ్చి వారి యొక్క రాజ్యాన్ని, వారి యొక్క సంపదను అభివృద్ధిని పెంపొందించడానికి ఇటువంటి కొత్త నూతన పద్ధతులు దోహ పడ్డాయి.
కానీ ఆ తన సొంత రాజ్య రాజ్య ప్రజల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళు ద్వేషించి అంతే కాకుండా వాళ్ళకి సరిగ్గా సరైన ఆ ఆహారం పెట్టకుండా తనొక్కడే రాజోక్కడే స్వాధీనం చేసుకొని ప్రజలు పండించిన పంటను అలా చేసేటోళ్ళు కొంతమంది.
అవును ఇటువంటి రాజ ఆ ఇటువంటి పరిపాలన కూడా కొన్ని అంశాలలో మనం చూస్తూ ఉంటాము. కానీ ఇటువంటి రాజ్యాలన్నవి ఎక్కువ విస్తీర్ణ మ్ చెందలేవు ఎందుకంటే ఇటువంటి ఒక రాజు అనేవాడు తన ప్రజలలో తాను మన్ననలు పొందలేడు అప్పుడు వ్యతిరేకత అన్నది ఆరంభంమవుతుంది ఇలా వ్యతిరేకత ఆరంభమయినప్పుడు రాజ్యంలోనే రాజ్యం వారి రాజ్యాల మీదనే మనకు దండెత్తడం కావచ్చు. వాళ్ళ ఇరువ్ ఇరువ్ వాళ్ళ పక్షాల మధ్యనే గొడవలు రావడం. ఇలాంటివి జరగడం వల్ల రాజ్యం విచ్ఛిన్నమయిపోతుంది మన సహాయక రాజులు ఇటువంటి వారి వారి మధ్యనే యుద్ధాల్ జరిగి రాజ్యం అన్నది బలహీన పడిపోతుంది. అప్పుడు పెద్ద రాజ్యాలు ఆక్రమించుకోవడానికి కారణమవుతుంది.
అవును. ఆ నువ్వొకవేళ రాజయితే నువ్వేం చేసే టోడువి.
ఆ నేను రాజయినట్టయితే మన మన రాజ ముందుగా నా రాజ్యం. ప్రజలలోని అంటే ప్రతి ఒక కొంత సమయం అంటే ఒక మాస సం రెండు మాసలు ఇలా కొంత గ గడువులో ప్రజల సమస్యలను తెలుసుకొని మంత్రి మండలితో చర్చిచ్చి ఎటువంటి సమ ఎటువంటి విధానాల ద్వారా మనం ప్రజలకు మంచి చెస్ మంచి ఆ స సమాధానాలు చెప్పగలం వాళ్ళ కక్షాలను ఎలా మనం ఒక మంచి పద్దతిలో తొలగించగా ఇలా ఎన్నో అంశాలను మన మంత్రులను కావచ్చు మన సభలో చర్చించుకుని వారికి పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నిం చే వాళ్ళం ఇంకా చూసుకుంటే రాజ్య విస్తీరణ రాజ్యాభివృద్ధి కోసం చేయవలసిన పన్ కార్యక్రమాలన్నిటినీ అభివృద్ధి పడ పడ డానికి కారణమయ్యే ప్రతి అంశాన్ని అనువు అనువుగా ప పరీక్షించి రాజ్య అభివృద్ధికి చేయడానికి ఎంతో కృషి చేసేవాన్ని
చాలా సరైన సమాధానం చెప్పారు. ఇలాంటి ఒక రాజ్యాలు చానా ఏర్ప మంచిగా బలంగా ఏర్పడతాయి అంతేకాకుండా ఏ రాజ్యం వచ్చినా దండెత్తడానికి సిద్ధంగా తయారై చ్చి ఉంచాలి.
అవునవును. ఇంకా ఈ రాజ్యాల మద్ రాజ్యాల మధ్య ఎప్పుటికైనా కూడా స్నేహభావం అనేది ఏర్పడినప్పుడు మనకు ఆ సందర్ సందర్భ లో మనకు యుద్ధాలు అన్నింటి చాలా వరకు తగ్గించవచ్చు ఎ ఎప్పుడైతే తే అవ్ రాజుల మధ్య ఈ సంఘర్షణలు యుద్ధాలు ఆరంభమవుతాయో అటువంటి సందర్భం లో రాజుల కుటుంబ సభ్యులే కాకుండా మనకు మన ఈ రాజ్య ప్రజలు కూడా ఎంతో కష్టాలు ఎదుర్కో ఎదుర్కోవడానికి చాలు
అంతేకాకుండా చానా నష్టపోతారు కూడా
అవును ఉన్న పరిస్థితుల కంటే ఎంతో యుద్ధం వల్ల ఎన్నో నష్టాలు లాభాలు ఉండడం ఒకవైపు చూసుకుంటే నష్టాలేన్నో ఇంకయ్.
ఆ ఒక యుద్ధం మొదలైందంటే దాని వెనక నష్టమే చాలా ఉంటుది లాభం కనుక
అవునవును మనం అవును మనం ఈ అంశాలని చాలా దృష్టిలో పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడైతే సహాయక రాజులు ఉంటారో వీరందరి మధ్య ఉన్న ఆ అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కొంచెం మంచిగా అనిపిస్తాయి ఎప్పుడైతే మనం ఈ శత్రు రాజ్యాల పట్ల చూసుకున్నట్లయితే ఆ టైంలో వాళ్ళకి ఎప్పుడడు ఆ సమయంలో వాళ్ళకి ఎప్పుడు గొడవలు ఉంటాయి ఈ యుద్ధాల వల్ల వాళ్ళకి ఎప్పుడు ఒక ప్రశాంతత అయితే కాకుండా వారి మధ్య అభివృద్ధి అనేది అంత ఉండదు అందుకే మనం రాజ్యాల మధ్య మిత్రుత్వం ఉండడం ఎంతో ముఖ్యం
అ
మిత్రుత ఉండడం చానా ముఖ్యం
అవును అంతేకాకుండా స్నేహాలు కూడా ఆ కోల్పోతాం కొన్ని యుద్ధాల వల్ల
అవునవును ఇంకా మనం ఈ మిత్ర రాజ్యాల మధ్య చూసుకుంటే కొత్త అంశాలను కొత్త జీవన మన శైలిని కొత్త కొత్త పద్ధతులను కూడా ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి మనం అందించుకునే అవకాశం ఉంటుంది అక్కడున్న పద్ధతులు అక్కడున్న విధి విధానాలు వారు వాడే నూతన పద్ధతులు మన మన రాజ్యాభివృద్ధికి కూడా ఎంతో దోహదపడతాయి సహాయం అవు తాయి
అంతేకాకుండా స్నేహం బలంగా తయారవ్వాలంటే నమ్మకం కుదిరించుకోవాలి అటు అటు ఆ అటుపక్కన రాజుపైన అంతే కాకుండా మన మన పైనప్పుడు అతనికి నమ్మకం చానా ఉండాలి ఆ అంతేకాకుండా అలాగే ఏమైనా అవసరం వస్తే వాళ్ళకి ఏదైనా నష్టంలో ఉంటే మనం సహాయం చేయడం గానీ మనం నస్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేయడం గాని ఇలా చేస్తే ఆ రెండు రాజ్యాలు కొంచెం బలంగా దృఢంగా తయ తయారవుతాయి
అవునవును ఇటువంటివి ఉండడం వల్లనే మనం ఎక్కువ ఘర్షణలను యుద్ధాలను తగ్గి వచ్చు ఆ సమయంలో మన ప్రజలన్న వారు అనేది అభివృద్ధిని చవిచూస్తారు లేకుంటే మనం ఎప్పుడైతే ప్రతిసారి యుద్ధాలు చే లే ఘర్షణలు ఉన్నప్పుడు ఆ రాజ్యానికి మనం ప్రజల యొక్క స్థితి ఏమి వారికి కావాల్సింది ఏమని చూడలేం ఎందుకంటే ప్రతిసారి ఘర్షణలు యుద్ధాలు చేస్తూ ఉంటే ఆ తన రాజు తన ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకోలేడు అట్లా చూసినప్పుడు ఆ రాజ్యాన్ని మనం అభివృద్ధి చేయడానికి త తక్కువ అవకాశాలు లభిస్తాయి అందుకు రాజ్యాల మధ్య ఘర్షణలు ఉండొచ్చు అది ఎప్పుడంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మిగతా పరిస్థితుల్లో రాజ్యాల మధ్య స్నేహభావం ఉండడం ఎంతో అవసరం అప్పుడు మాత్ మే ఆ రాజ్యం మంచి అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది
అంతేకాకుండా ఇప్పుడు రెండు రాజ్యాలు స్నేహంగా బలంగా కొన్ని అంటే కొన్ ఇంత మంది రాజులు ఎలా ఆలోచిస్తారంటే ఆ ఆ ప ఆ అటుపక్క రాజు దగ్గర నుంచి ఏదైనా కాని కొంచెం ఆ ఆశిస్తాడు ఎట్లాంటి దానింటే
సరే
ఎందుకంటే